హలో
ఇంక ఏంటి చెప్పు ఏం చేస్తున్నావు హలో
సిరీస్, బ్యాచ్మెట్స్
అహో ఇంక కాలే అది
కాలె
ఆహా
ఉమ్ నువ్వేం జేస్తున్నవ్
ఏం లే
ఏం కర్రీ ఉ
పునుగలు
ఉమ్ పొద్దు పొద్దు గాల ఆయిలా
ఆ
పొద్దు పొద్దుగాల పునుగులా
హా
చ్చి ఉమ్
పునుగులంటే అవి బోండా
ఉమ్ మా హాస్టల్లో పెడతరు బోండాలు అవి ఎట్లా ఉంటయి తెలుసా లోపల మొత్తం పిండి బయటనేమో అదెంతున్
అంతే ఉంటయి ఈడ గూడ మరి
పిండి పిండి తీసేస్తము అది తింటము కానీ ఒకొక్కసారి పీ టి మేడం ఆడ ఉన్ ఉంటది ఒక పిల్లల్నుంచుతది డస్ట్బిన్ దగ్గర ఎవ్వర్ని పడేయనియకుండా తింటామట్లనే
ఆ
తెల్సా కర్రీ బెట్టుకుంటే ఒక మిరపకాయ తప్ప అన్ని తినేటోళ్ళం
ఉమ్ ఇప్పుడు
నాకిష్టం లేని వంకాయ గూడ తినేది తెల్సా నేను
ఇప్పుడన్ని పక్కకెడతవుగా
ఉమ్ లే ఎప్పుడు గూడ తింటా
సరే తినిప్పుడి నుంచి చెప్తా నీ
ఆ
ఉమ్
హ్మ్ చెప్పు
ఏంలే ఇగ తిన్నావ మరి నువు
తిన్నా
ఏం కర్రీ
చారు
ఏం చారు
టమాట చారు
ఆహ
ఉమ్ ఎక్స్ ఎల్ చేస్తున్నవా
లేదు చెయట్లే
ఉమ్ హ్ మరా ఫామ్ గురించి ఎట్లా
ఏమో చెప్పమని చెప్పిన ఇప్పుడు అడుగుతా అన్నాడు అందరు ఇయాలనా ఇదరు ఇయాలనా అని
వెళ్ళి మీరు కూడా సబ్మిట్ చెయ్యండి
అదే వాడు చెప్పిన తర్వాతే చెయ్యాలి ఇక
ఉహు ఎయిట్ ఎయిట్ రాలేదా నైట్ అది చేసినావా టాటా అయిన విషయంది
లేదు అది ఫుల్ అడిగింది చేతాం ఈ రోజు ఇగ
చెయ్యి మళ్ళా వాళ్ళు లిస్ట్ పెట్టిరు చూడు చెయ్యని వాళ్ళందరివి
ఆ చేస్తా
ఉమ్ ఫిఫ్టీ వన్ ఏం చేస్తాం
ఏం లే వట్టి ఫోర్ ఈ
ఉమ్ చెప్పు ఇంక
ఎవరైతే ఆ ఫామ్ అసలు అందరి ఇయ్యాలా లేదంటే ఎవరు
ఏమో ఇంకా ఆయ ఆయనని కనుకోండి ఇంక మాకు మాత్రం ఏం తెలుసు
దే చెప్తానని అయితే అన్నాడు చూడాలి మరి ఉమ్ ఇ
ఇంకా
ఇంక ఇమి లే
చూడు నువ్వు కూడా ఈ సిరీస్ ఏం చేస్తావు బోరు గొడ్
అదే ఎప్పటి నుంచో చూద్దాం అది మన కాలేజ్లా తీసిందని అన్నారు కదా
ఉమ్
ఉమ్
ఉమ్
చూద్దాం
యువర్ జస్ట్ మ్యారీడ్ చూడు
ఏది బాగుంటది
నీకు అది కావాలంటే అది ఇష్టం ఇది కావాలంటే ఇది ఇష్టం
ఆ
అది చూడు ఇది చూడు ఏది బాగుంటదని నీకే తె తెలుస్
ఆ అంతే నీకు తెలుసు నాకు ఏం బెస్ట్
జస్ట్ మ్యారీడ్
ఆ నిన్
ఉమ్ చూడు ఏం కాదు ఉట్టిగా ఉండి ఏం చేస్తావు ఏదన్నా వర్క్ చేసుకుంటా ఫోన్ ఆడ పెట్టుకుంటా చూడు అయిపోతది
సరే అట్ల నీ లెక్క రెండు రెండు చేయనీకి రాదు నాకు మాత్రం రెండు రెండు చెయ్యనీకి రాదు అంటున్నా
ఏముంది నువ్వేమైనా చేస్తున్నావా లాప్టాప్ ముందుకు పెట్టుకుంటా అక్కడ వర్క్ చేసుకుంటే ఇది చూస్తావు వింటావు అంతే
ఉమ్ సరేనా
ఉమ్
అది ఎందుకు తీసినావు రా మల్ల
ఏంటిది
ఏం లే ఉ ఉమ్
మండే నుంచి కాలేజ్ ఉందా మరి?
అవునవును ఉంది కదా
చెప్పిర్రా?
టెలిగ్రామ్ చూసినావా?
చూడ్లేదు ఈరోజు
టెలిగ్రామ్ లో ఏదో కోడింగ్, ఏదో అసైన్మెంట్ అంట డైలీ ఇంకోటి ఏదో పెట్టిండు.
మ్మ్
ఆ
అయితే మండే నుంచి రావాలి
ఆ నీది ఇప్పుడేంది బస్సా లేదంటే ఆర్టీసీ ఆ
ఏమో బస్సులు అయితే వస్తాము, వాళ్ళు చెక్ చేస్తుర్రు అది ఇది అంటే ఆర్టీసీ
నువ్వేనా ఇంకా ఎవరైనా ఉన్నారా ఇప్పుడు నీతో పాటు
హేమ
కట్టలేదా ఆమెకు కూడా
కట్లేదు అసలు చెప్పిరంట ఫిఫ్త్ వరకి కట్టాలి అని బస్సువాళ్లకి, హుమ్
చూడండి మరి ఎట్లా ఎక్కువ రారేమో కదా
కుట్టం అంకుల్నడుకుట్టం
ఆ అంతే
ఉమ్మ్
అంకుల్కి అయింత ఎప్పుడో ఓసారి ఎన్నో కొన్ని కొంచెం ఇత్తే అయిపోయె.
అయిపోయే అదే సెట్, కాపోతే అందులో ఇన్చార్జిలుం టే వాళ్ళు కష్టమైతది, ఎందుకు వస్తుర్రని
వాళ్ళు చెక్ చేత్తరా?
చెక్ చేయరు, కానీ ఏమో
ఏంకాదు ట్రై చెయ్యుర్రి
ఉమ్మ్
అవసరమైతే వాళ్ళని కూడా సెట్ చేయుర్రి
ఏ అ మా అంత మంది సెట్ చేసే బదులు బస్ ఫీజ్ కట్టుకోవచ్చికే
ఆ అంటే సెట్ అంటే నార్మల్ చెప్పండి అంతే
ఉమ్
ఫ్యాకల్టీ కూడా కడతారా?
అంటే వాళ్ళు ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ కడతారేమో
అంతేనా
ఉమ్మ్
అంత తక్కువ ఎందుకు
ఏమో మరి తెల్వద్
అంటే ఫైవ్ థౌజండ్ అంటే మంత్లీయా
కాదు ఇయర్ కి
ఏ
అవును రీసెర్చ్ పేపర్ గురించి ఏమైంది? నేను అసలు మా సార్ తోటి అసలు మాట్లాడను కూడా మాట్లాడతల్లే
మండే రోజు వొయినప్పుడు అడుగుర్రి ఫిఫ్టీన్ థౌజండ్ ఇత్తే మొత్తం వాళ్ళే జేతరంట
మనమియ్యాల
ఆ
మనకాడేడున్నాయ్
ఏడున్నా అంటే టీం అంతా కలిసియ్యాలి
కాద్ సిక్స్టీ పర్సెన్ ఫు ఫార్టీ పర్స్
ఆద్ అదే ఆన్ ఆ సిక్స్టీ ఒకవేళ ఇగ ఫ్యాకల్ని బట్టి సిక్స్టీ పర్సెంటూ సు సార్ బెట్టుకుంటా అన్నాడనుకో
ఊ
అంటే ఆ ఫిఫ్టీన్ థౌజెన్ లా సిక్స్టీ పర్సెంటంటే ఎంతైద్ది
ఏమో
ఒక సెవెన్ థౌజనో ఎయిట్ థౌజనో సార్ బెట్టుకుంటాడు మిగతా సెవన్ థౌజను ఎయిట్ థౌజన్ మీర్ బెట్టుకోవాలిగా
ఊహు
ఉ అవి మళ్ళా మీ ముగ్గురుకి డివైడిగా మామొల్గ మేమంటుంది మొత్తం డివైడ్ ఫోర్ అంటుంది
అంటే
టే మేడమ్ ఫిఫ్టీ పర్సెంటు సిక్స్టీ పర్సెంటట్ల అట్లా అట్ల వెట్టుకోదంట
ఊ
ట్వంటీ ఫైవ్ పర్సెంట్ బెట్టుకుంటాదంట
ట్వంటి ఫైయ్యా
ఆ
వామ్
ఇప్పుడు ఇప్పుడు వీళ్ళందరూ ఏం జేత్తున్నారంటే బై టూ జేత్తున్నారు గదా
ఆ
ఆఫూ టే ఇప్పుడు ఫిఫ్టీన్ థౌజండ్ లో వేరే టీచర్లు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే ఫిఫ్టీ పర్సెన్ సారు గట్టుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ ని ముగ్గు డివైడ్ జేస్కుంటరుగా మా మేడమ్ అట్లంటలేదు గా బై ఫోర్ అంటుంది అందరం షేర్ జేస్కుందాం ఈక్వల్ గా అంటుంది ఊ
మరి ఏమన్నారు
ఏమో మళ్ళా సరే మీరైతే మాట్లాడుకొన్ చొప్పండి అని అన్నా
ఉ
చూడాలిగా మళ్ళా అడగాలిగ మళ్ళొకసారి
ఊ ఇఫ్ మెంటర్స్ మార్తారేమో గదా
ఏమో తెల్వాది అంటే ఉన్నవాల్లే వీల్లేమి ఏదైనా ఫ్యాకల్టీ ఎళ్ళిపోయిన వాళ్ళనుట్టే అటు ఇట్టు చేంజ్ జేత్తరు
పాతావ్
అ ఆమె వొయ్యిందిగా
ఆమె ఏఐ మళ్ళ ఎచ్ఓడి ఏఐ మాళ్ళి హెచ్ఓడి అయిందంట
ఉమ్మా
ఊహు
ఆమెక్ చేంజ్ అయితే కావోచ్చు
చెప్పలేం ఇక చేత్తరా ఎందుకంటే మరి అట్లా అనుకుంటే ఇప్పుడు మీక్ క్కూడా హెచ్ ఒడే గా మరి
అయితే ఎచ్ ఓడి ఉండొచ్చులే
ఆ మరి
ఉ
మండె రోజు వెళ్ళి అయితే అడగండి ఒకసారి చెప్పు వాళ్ళకి మీ టీమేట్స్ పేరు చెప్పు
టీమేట్స్ కా
ఆ
చెప్తా ఈరోజు ఏమంటా అవును కోర్స్ రిజిస్ట్రేషన్
లే చేయలే ఇంకా అందులో చాలా ఉన్నాయి గవి పీ వన్ పీజీ టూ అని
ఆహ
అందులో ఎం చేయాలో చేయొద్దొ తెలియదు కొన్ని
అడగండి ఎవరినన్న మరి డేటా అయిపోతే
నువ్యే అడుగుతె ఇయ్య
నేన్ ఎవర్ని అడగాలి
ఆమె ఉన్నదిగ
ఆమెనే మాకు గర్ల్స్ గ్రూప్ లో పెట్టింది. ఎమరన్నా షిరా పోల్స్ రిజిస్ట్రేషన్ అని
మరి అందులో అత్తనే వత్తాయి మా చి ఇక్కడికిళ అత్తాయి మరి అన్
ఉమ్ చెప్పు
ఏళ్లి ఏయ్యి మరి
కూల్గ ఉంది కదా ఎండ కూడా వస్తాలేదు
అవును
హ్మ్
సరేలె మరి
ఆ
సరె మరి అంటున్న
ఉమ్ సరే
సరే
ఉ